ఆ వినిపిస్తు సుందా
ఉమ్
అయిపోయిందా తినటం
అయిపోలే తింటున్న
ఉహూ నేనే అన్నం గాల ఇంకా సిమ్ లో పెట్టిన గ్యాస్ ఎల్లిపాయలు పొట్టు తీస్తాన్న కూర్చొని.
అల్లం అయిపోయింది నా కొడుకు అన్ని గ్లాస్ లో పెట్టుకున్నాడు ఎల్లిపాయలు ఇద ఒకటి నన ఒకటి పొట్టు తెత్త ఆయన నా ంటరించంది
అయ్య డీజీ చేతడే ఏమో పని
ఆయన ఏం చేయడు అన్నాగం చేసి కూచుంటాడు
మనలిని పనిజేయనితాడ
క్లేషను
సిక్స్
ఏమేం పని జెస్తావు లేచి
ఎంది లేతం మాకేం పని మా అత్తమ్మ లేతది పాలు విండుతది కుర్ది వెడతది బర్రెకు
ఊమ్
ఉ షట్ నీళ్ కాకు పైప్తో నీళ్లు కొట్టి అంతలోపన కొడుకులెతే వాళ్ళ నానాలు ఇక్కడ వాళ్ళ తాత ఎత్తుకుంటే గిన్నలో నీల్లు ఒత్త అంతే
వంటా మీ అత్తే యెస్
ఊ మ్మ చాయ్ నింబెడుత బీయంగడిగి ఆడవడుత అన్నం కూర ఓండుతది అత్తమ్మ
ఉహు
ఊ
బొదునాక కాలీగనే ఉంటవ్
ఊ ఇగ బట్టలు విండుకుంటే కత్తమే మీ కొదుందాంగ కాలి
ఊ పిల్ల గళ్ళు ఉన్నప్పుడ ఏదా నోపన్ అయితేన ఉంటదిలే కా ఏడు ఉంటగానీ
ఖళీ ఎసలు దొరుకుదు పడుకుందమాన టైం దొరకదు ఫస్ట్
దొర్కదు వా ఊకె టాయిలెట్ వొ తడు వాష్రూమ్ బోతడు హ్ వాడు పనుకున్నా వాడు పదాం అంటే నిద్ర రాదు
మీరా ఇదొక పెద్ద టార్చర్ ఇది
ఊమ్ నీ నదా ఒకటి నా కొడుకు అయితే ఇప్పుడు దింటడు ఇప్పుడే వాష్రూమ్ బోతడు ఊమ్ ఇప్పుడుదింటది ఇప్పుడే వాష్రూమ్ ఇది ఊకే వా వాన్ చుట్టే ఉండలె మనం ఏమో అంతే ఎల్లిపాయలని తీస్కావోయ్ బకెట్ల ఒతండు
ఒ కరాబైతయ్
అల్లంకారం అయితది మా అత్త ఇండ్లనే ఉంటది
మీ అత్తమ్ మీరు ఒక్కనే ఉంటర
లేదు ఇక్కడికి వచ్చిందామె మా దగ్గరికి రో అర్రే వాటర్ వట్టకురా బె ఎళ్ళిపాయలని వాటర్ పట్టిందన్ని
అడ బెట్ కిందె బెట్ ఎపటిదాట
ఊ
అవి తూర్చి ఎండ బెట్టు ఎండల
ఇక్కడ ఏండే లేదు నువ్వు మాట్లాడు నేను లైన్లుంట వాష్రూమ్ బోయింది కడుగుతా
మ్మ్ మ్మ్ మ తరులుపు పోడనా పతగా మ్మ్
హలో ఈ కాల్స్ ప్రాజెక్ట్ కాకుండా వేరేదేదన్న ఇత్ ద మంచిగా ఉంటూ
నిజంగా
ఫుల్లు ఈ ఫోన్ మాట్లాడలేక పోత్ మనం ఫోన్ లో చేసుకున్న ఉంటే బాగుండు పిల్లలు పడుకున్నప్పుడు లేకుంటే మనం సెల్ఫీ ఏదనా ఒకరు చేసుకుంటే బాగుంవు
కూడా మన ఐటె ఇప్పుడై చేసుకోండి
కాల్ సిచ్చే ఫోన్ నా ఘోరంగా హీట్ అయింది తలకాయ నోత్తంది కొద్దిసేపు మాట్లాడుతున్నాం ఒక టెన్ మినిట్స్ మాట్లాడుతనే హెడేక్ వస్తాంది మేర కాలజ అన్ని ఏ అప్పుడు మన స సన్నతి ప్రాజెక్ట్ యొక్క స్టోరీ చదవడం అట్లీస్ట్ అే బాగుండు అంటే ఏదైనా సెల్ఫ్ గా చూసుకునేడుది అప్పుడు పిక్చర్స్ ప్రాజెక్ట్ ఇవ్వలేదా మనకి ఎగా చేసుకోం
హ
వాటిలుంటే బాగుడు తలకేన వస్తాంది ఫోన్ బాగా హీట్ దన్ని చెవు ఒక కేేళ గుంజుతుంది నాది
ఇప్పుడు ఇద్దరితో ఇప్పుడు మనం ఒకరికి కాంటాక్ట్ అయితే ఇప్పుడు మనం ఫైవ్ టైమ్స్ వాళ్ళు ఫైవ్ టైమ్స్ చెయాలంటే ఇప్పుడు ఫోన్ చేడ పెట్టి
హ చెవ కవ ఇతంది మళ్ళీ కాలు ఒక టూ మినిట్స్ కూడా కాదు
ఫైవ్ టెన్ మనిట్స్
అప్పుడు కాల్స్ ప్రాజెక్ట్ ఒకటి వచ్చిండే అది ఫైవ్ టూ మినిట్సే కాలు
మ్మ్ అద్
అది బాగుండే
ఉ ఉ జాతర పోతారా సమ్మర్ ఇదే తరికు
పోము మాకు లేదు అనుకున్న
మాకుంది
మేము ఒక వెముడవాడ, తిరుపతి అవి పోతాం జాతరలకి ఏ వాటికి పోము
ఆ మాకు వేములవాడ మేడారం అంటేకాళ తీసుడు అన్నీ మాకు
తిరుమలనకు తీశినం నా కొడుకు తిరుపతిలో తీసినం ఫస్ట్ ఉ వేములవాడ ఏం లేదు కానీ తరుపతి కొండ
ఉ
ఉ గమవర అయితే మాని ఏ అయిపోయినాయి అని పెట్టింది అది ఎన్నింటికి లేచిందో ఉహు అదిలి ఎన్ని నేను కూడా షాక్ అయిన ఎన్ని ఎట్లా చేసిందో ఏమో ఈమె
అదీ ఆ ఏమైంది ఎన్నింటికి లేసురు రాదు ఆపోజిట్ పర్సన్ మాట్లాడాలా కదా
ఉ ఆపోజిట్ ఫైవ్ మెంబర్స్ ఉండాలి ఖచ్చితంగా
ఉ
వో ఏమో ఆమె ఏం చేసిందో ఏమో ఇట్ల మంచిగా సెల్ఫగా ఉంటే బాగుండు ఏదైనా వర్క్ చేసుకున్నుడు
ఉ హు
ఇంకా నువ్వు పెళ్లికి ముందు ఏమన్నా వర్క్ చేసినావా
నేనా ఏం వర్క్ చేయలేదు నేను స్టడీ అయిపోయింది నా డిగ్రీ కంప్లీట్ అయింది
డిగ్రీ అయి పెళ్ పెళ్లి చేసిందా నేను వర్క్ చేసినా డిమార్ట్ లో చేసిన అంతకు మునుకు
ఉ హూ
డిమార్ట్లో చేసిన రిలయన్స్లో చేసిన
ఊ
ఇక బాబు పుట్టేసరికి ఎటు పోలేదు.
ఉహు పెళ్ళనాంకా చేసినావా.
ఇంకా కూడా చూసినా ఒక వన్ ఇయర్, టూ ఇయర్స్ అట్లా చేసాం.
ఉహు
హ అయి స్పీకర్ పెట్టుకున్నా అయిపోయు స్పీకర్ కూడా లేదు దీనికి
స్పీకర్ లేదు, స్పీకర్ ఉండే బాగుండు.
హ తలకాయ నొస్తోంది. ఉహు ఏ ఏం చేయాలో అర్థం అయితలేదు.
హ
ఇంకా మరిపోయిల మీ అత్త మామ
లేదు ఇంటి దగ్గరనే ఉంటాము లే
హుమ్మ్
ఇంటికనే ఉంటామ్మా అత్తమ్మ నేను
మీ అత్తమ పడుకుంటదేమొ హూ
ఆఫ్టర్నూన్నా మా అతమ్మ కూడా ఎలిపయలు పొట్టు తీస్తోంది నీ లాగానే.
మంచిగుంటదా నితోటి
ఊ
నేం పాత్ర ఏడుదు
చింతకాయ పచ్చడ
ఇ కొడుకు మంచిగా తింటాదిగా
ఆ
చింతకాయపచ్చడి తో మంచిగా తింటాడు. పిల్లలు నా కొడుకు కూడా పెట్టాలి.
చింతకాయ పచ్చడి వేడి వేడి అన్నం లో చింతకాయ పచ్చడి వేసి పెట్టాలి.
తింటాడా ని కొడుకు
ఊ
ఏం చేస తాడు సైలెంట్ ఉన్నాడు.
సైలెంటా నల్లి పిండి ఆడతాండు
ఆహ అదే సైలెంట్ గా ఏం స
అందుకే ఒత్తలేడు అందుకే వ వత్తలేడు నా కాడికి ఇప్పుడు నేను ఏమన్న అంటే ఏడు ఇగ ఏమనద్దు ఇప్పుడు వాన్ని అన్నమ్ తినిపించేదాక ఏమనను అదే ఎతేసింది విన్న వెళ్ళిపోయళన్ని తీసుకెళ్లి బకెట్లు వేసిండు చెప్పాలి వాడి ఏవన్నా అంటే ఏడుత్తడు ఏవన్నా అంటే ఏడుత్తడు నీ ఎన్ని కాల్స్ అయినాయి నాతోటేనా నువ్వు ఫస్ట్ మాట్లాడేది ఇంత ముందు ఎవరి తోటి అయినా మా మాట్లాన్నవ
లే మాట్లాల్లె
నాతోటేన అయితే నీది నువ్వు ఎన్నైయినయ్
ఇప్పుడు మాట్లాడితే త్రీ
ఇక నువ్వు మా ఫ్రెండ్ ఉంది ఆమెకి ఇస్తలే ఆమె కూడా మాట్లాడుతది నీతోటి ఆమె ఆమె రెండు సార్లు చేస్తది ఆమె దగ్గర నుండి టెన్ కాల్స్ వస్తాయి లే నీకు
ఉ అయినా ఇప్పుడు నా దగ్గ దగ్గర నుంచి ఫైవ్ కావాలిగా నీకు నీ దగ్గ నుంచి నా ఫైవ్ నా దగ్గర నీకు ఫైవ్
అదే నేను అనేది ఇప్పుడు ఫైవ్ నా ఉన్నాయిగా మా ఫ్రె ఫ్రెండ్ కాడ నాకాడ ఇంకో నెంబర్ ఉంది ఆమెది అదె ఒక ఫైవ్ అయితది మళ్ళా మా ఫ్రెండ్ కూడా ఇంకో రెండు నెంబర్లు ఉన్నాయి వేరే వాళ్ళ ఆమె ఒక ఫైవ్ ఫైవ్ టెన్ నీకు అయిపోతది
ముందు నీ నీవెన్నైనాయ్
నాయి నీ తోట్ మాట్లాడితే అయిపోతాయ్ కాల్స్ మా ఫ్రెండ్ తోటి మాట్లాడినా ఆ నిన్ను నిన్న పో నిన్న మా ఫ్రెండ్ తోటి మాట్లాడినా నేను ఇంకో అమ్మాయి రెండు కాల్సో మూడు గ రొండు కాల్స్ మాట్లాడినా ఇగ నీతోటి మాట్లాడతాన ఇవాళ మళ్ళ నీది ఒకటి కంప్లీట్ చేసినను కో
మ్మ్ ఆ అదే నా సైడ్ నా దగ్గరది ఇంకా రెండు రావాలండి
మ్మ్ ఫైవ్ సిక్స్ అయిన మాట్లా ట్లాడొచ్చు
మ్మ్ అదే నా సైడ్ నుంచి ఇంక రొండు రొండు మూడు వస్తె ఇప్పుడు వేరే వాళ్ళకి కాంటాక్ట్ కావాలంటే ఇబ్బంది అయితంది బాగా
మనక ఎందుకు మళ్ళా ఉన్నప్పుడు, ఉన్నళ్ళతో మాట్లాడుకుంటా అయిపోతిగ.
ఇది ఫోన్ మాట్లాడుడు వేరే కా వేరే వాళ్ళతో, మాట్లాడాలంటే ఇబ్బంది అయితాన్.
మ్మ్ మొన్న ఆ గా పర్సన్ వర్ వాళ్ళ అన్నయ్య కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు మనకైతే క్లారిటీ ఉన్నది కదా ఉమ్ అందుకే నేను మ ఫ్రెండ్ కి చెప్పిన నేన్ చేస్తా